హలో హలో
ఆ నాన్న నమస్కారం అండి
నమస్కారం అండి ఏం చేస్తున్నరండి ఆ బాగున్నామండి మీ వాయిస్ తక్కువ వస్తుందండి
తక్కువ వస్తందా ఎందుకు మరి ఫులు ఉంది మరి ఇప్పుడు వస్తుంద అండి
ఆ ఇప్పుడు కొంచెం
ఉ హు ఆ కావచ్చండి కొంచెం సెల్లు ప్రాబ్లమ్ లో ఉంది అండి
అవునా
తిన్నారండి
అవునండి తినేసామండి మీరు తిన్నర
పడుకుంద అండి మీ పాప
ఆ లేదండి మా చిన్న బిడ్డ దగ్గర ఉందండి మా
అచ్చ అచ్చ మీరు ఏం చేస్తారండి మరి
అక్కడ అండి ఆడుకుంటారు
మీరు మీరు ఏమనా వర్క్ చేస్తారండి
లేదండి హౌస్ వైఫే అండి
అవునాండి మీ వారు ఏం చేస్తారండి మరి
మా వారు హౌస్ హస్బెండ్ అండి
హౌస్ వైఫ్ ఏనా అండి అచ్చా మీ అత్తయ్య చేస్తారా మీ మామయ్య ఆ అత్త ఏమన్నా
ఆ మామయ్య లేరండి
అత్తమ్మ చేస్తార అండి
లేదండి హౌస్ వైఫే
హౌస్ వైఫ్ ఏనా అండి అంటే భూములు ఉన్నాయండి మరి
ఆ అమ్మేశామండి కొంపల్లిలో ఉండే అమ్మేశాము
మరీ ఇప్పుడు జీవనం ఎట్లా అండి
ఇట్లానే గడుస్తోందండి
పించిన్స్ ఉన్నాయ అండి
అవునండి మా అత్తమ్మకు వస్తది మా మామయ్య పెంచిని
ఆహా అంత ఉంటుంద అండి ఒక పది పదిహేను వందలు దొరుకుతదా అండి
ఏ మూడు వేలు వస్తాయండి
మూడు వేళ్లలో నా ఇల్లు గడుస్తదా అండీ మరి
చాయ్ తాగించడానికి ఆ లేదండి
ఆ మా మనమరాలు అండి మాట్లాడుతా అంటే డాడీ అనీ వచ్చేసిందండి
ఆహా
ఆ అవునండి ఫుల్ టైం పాస్ అండి మాకు
స్కూల్ కి వెళ్తదా లేదు స్కూల్ వెళ్తదా మీ మనమరాలు
ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏ నండీ
అవును అండి ఆ చిన్నపిల్లలు ఉంటే వేరే ఉంటదండి ఇంట్లో ఇంకా ఇప్పుడు మాట్లాడుతారు మాట్లాడేటప్పుడు ఇంకా బాగా ఉం
అవును మాట్లాడేప్పుడు ఇంకా స్వీట్ మాటలు వస్తాయి కదండి వాళ్ళుకి
అవునండి
ఏం మా పాపతోనే మేము పెళ్లికెళ్తే ఇగ మాకు బెజార్ బెజార్ అయిపోతామండి
అవునాండి
తిరుగతనే ఉంటది అటు ఇటు తిరుగుతనే ఉంటది
ఇగ నానమ్మ అయితే అంత ఉండ
ది గండి ఒక్కసారిగా మళ్ళా మేమెళ్ళేదున్న రేపు రిసెప్షన్ ఉందండి
ఈరోజు రెస్ట్ తీసుకున్నారా టాబ్లెట్స్ ఏసుకోండి మంచిగా ఎనర్జీ ఒస్తది
అవునండి లేదండి రేపు వాళ్ళ మేనత్తలు అందరు వస్తారండి అందరు కాసేపు కాసి చూస్తారండి ఇక
అవున హాండి
పెద్ద పెద్ద మా బావ పిల్లలు మా బావ పిల్లలు అందరున్నరు వాళ్ళ తాత సెప్షన్ కి అందరు ఒస్తారండి ఒక్కడే కొడుకు అండి మా మామ మనుమనికి ఆ చాలా బాగా చేస్తారండి పెండ్లి వాళ్ళు ఆ మా మామయ్య వాళ్ళ అది వేరే విలేజ్ అండి
ఉహు
ఉమ్ వేరే విలేజు అలా నాన్న చనిపోయిండు ఒకడే కొడుకు ఇగ అందరు బాగా మంది చుట్టాల వత్తారండి
అవునా బాగా పెద్ద ఫంక్షనేగా
ఆ బాగా పెద్ద పక్షన్ అండి వాళ్ళ మెనమమ వాల్లే ఇంట్లా చేస్తున్నారు అంటే మేనమామల్ల ఇంట్లోనే ఈ పక్కాకు ప్లేస్ కొనుక్కోని ఇల్లు కట్టుకున్నారండి
అవునా అండి చాలా మంచిగా
ఇగ వీళ్ళ బలగం మా బలగం బాగా పెద్దగా అయిపోతదండి
ఆ
ఉ
ఓక
అందుకే ఇక మా మా వాళ్ళు మా పిల్లలు కూడా వచ్చిరు కదా ఇక మా పిల్లగాల్లు పిల్లని చూస్తారండి వాళ్ళ
ఆ ఇగ ఏం ఇగా నిన్న రేపు డిన్నర్ అయితదో కాదో ఇక మీవోళ్లే అందరు వచ్చారు ఇగా
అవునండి మా వాళ్ళే వస్తారు అందరూ
అ
మొత్తం మా మా అమ్మమ్మ ఫ్యామిలీ అన్నట
ఓహో అట్లానా
అవునండి అటు నుండి వాళ్ళ రిలేషన్ ఇటు నుండి మా ఆయన వాళ్ళ రిలేషన్
ఆ ఇగ ధమాకా ఉంటది మరి మీ
దమా దబాకా డబుల్ దమాకా అన్నట్
డబుల్ ధమాకా నా
ఈ వీళ్ళ చుట్టాలు కలుస్తారు అటు ఆళ్ళ చుట్టాలు కలుస్తరు
ఆ మధ్యలో మీరే అలసిపోతారు ఇక ఇటు వీళ్ళని చూడాలి అ ఓ
ఏ అట్లా అలిసిపోన్నండి
అవునా
ఏలే
మీరు అటు ఇటు తిరుగుకుంటానే ఉంటారు కదా
ఉమ్ ఏ అట్లా అన్న కామన్
సరే
ఆ రేపు ఇంకా మాకు పుదీనారు కూడా ఉందండి మాకు అవును ఇప్పుడు డిష్ ఉంది బ్యాండ్ ఉంది
అవునా?
ఉమ్మ్
అయితే పొద్దుగాల అయితది మళ్ళా మీకు
ఆ రేపు మళ్ళా ఎట్లా నాలుగు ఐదు ఐతు తిగావచ్చు ఇక మీరు మళ్ళా ఇంటికి తిరిగి వచ్చేసరికి
అయ్యే వరకు ఉంటారా మీరు?
ఆ ఉంటావండి ఎందుకంటే ఇక అందరూ మావాళ్ళే కదా ఇక ఉండాలె. ఒక్కడే కొడుకు కదా పాపం, ఆ మా మామయ్య కొడుకు చనిపోయాడు.
లో మీ దాంట్లో ఏం చేస్తారు?
రేపండీ నాకు బిర్యానీ ఉంది.
ఆహా అది మెన్యూ కాదు ఓ అది సం ప్రదాయంలు ఉంటాయి కదా
సాంప్రదాయంలు ఏముంటాయి, రేపు ఏముండయి కదా రేపొద్దు ఆ తీసుకొస్తారు స్టేజ్ మీద అటొకరు ఇటొకరు కూర్చుంటే పెడతారు భోజనాల్లో అయినా తర్వాత వాళ్ళ అమ్మవాళ్ళు వస్తారు, అమ్మ వాళ్ళు వస్త అమ్మ వాళ్ళకు వీళ్ళు బట్టలు పెడతరు వియ్యపురాలు బట్టలని మళ్ళా వాళ్ళ పిల్లలకు కూడా పెడతారు, ఎట్లా ఉంటే అట్లా పెడతారు అన్నట్టు అంతే. దీనికి అంతా మళ్ళా పూల దండలు వేస్తారు స్వీట్ తినిపిస్తారు
అంతే అన్నం తినిపిస్తారు చేపించుతారా అందరినీ
ఆ చేయిస్తారు కదా ఇక రేపు అదేగా రిసెప్షన్ అందరికి కంపల్సరీ భోజనం పెడతారు.
ఏముందండి మరి
బిర్యానీ ఉంది చికెన్, రెడ్ చికెన్, గ్రీన్ చికెన్
ఆహా
రుమాలి రోటి
ఓ
కద్దుఖీర్ అండి అది ఏమంటరు సొరకాయ్ అది అండి
అందరికి యా
ఆ ఎన్ పన్నెండు వందలా మంది మ్మ్ ఆ డిన్నర్ చెత్తన్నామండి ఆ బా
కున్నానండి ఇక్కడ పదిహేను అని టాక్ వచ్చింది.
టాక్ వచ్చింది గనీ ఏమో ఒకరు పన్నెండు అంటారు ఒకరు పదిహేను అంటారు పదిహేనొండుతే మిగుల్తది పన్నెండు చేద్దామని అంటారు మరి ఇగ ఏమైతదో తెల్వదు
ఆ మరి తక్కువ పోతే తక్కువైతే ఎట్లా అండి మరి?
అవునండి
మ్మ్
ఇగ మరి ఎంత వొండుతరో తెల్వదు ఎవరన్ డాడీ లేదు ఇగ వాళ్ళ మేనమామలు ఎట్ల చెప్తే అట్ల ఇనాలి గదా.
అవునండి అం
ఒక ఇంటి ముందు ఒక టెంట్ గూడ ఏయలేదండి అళ్ళ మేనమా అళ్ళ పిల్లలు ఐతే అట్లానే చెత్తరా అండి పెళ్ళి మరి
మరీ ఏమోనండి
ఒక టెంట్ ఎయలేదు బావున్నాను వొద్దట వాళ్ళకు టెంటేత్తే వర్ష మోత్తదని వర్షం మొత్తే మీరు కారతయట వాళ్ళకు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళైతేనే అప్పుడు మేము అడుగుతమండి ఎందుకు మరి మీరేందుకు ఎస్ మరి అండి మనకెంత అని అడగచ్చు అడగరండి ఇక్కడ వాళ్ళు వెనకంటరు కాని ముందు అనరు
మీరూ వెళ్ళేటప్పుడు చెప్పాలి గదా అండి మీరు పోతున్నరు గదా అయితే టెంట్ అయినా ఏయించ్ చాలి అని
అన్నం అన్న అంటే వర్షం ఒస్తే నీళ్ళు గారతాయట వాళ్ళ మీద
అయ్యో వర్షం రాకపోతే ఏందండి వర్ష
ఇన్ ఇంత మంచి పెండ్లి చేసినా గూడా సమస్తమ్ వాడు మా మా మామ మనవడు గూడా సమస్తం ఇంటికి లైటింగ్ గూడ ఎసుకోలేదు వాడు బైట్ లైటింగ్ ఎస్ కోలేదు ఇంత టెంట్ గూడ ఎసుకోలేదు ఏమో పాపం
రాంపం
మంచిగ లేరు గద ఇగ వాళ్ళు
ఓహో అయిన చిన్న పిల్లోడు కద ఆయనే
తెల్వది కొందరికి తెలుస్తది ఇంటికి డెకరేషన్ చేసుకోవాలని ఆయనకి ఏం లేదు పాపం ఆన్ ఒకటే బాదున్నది మా నాన్న లేడు అని వాళ్ళ మమ్మీది కాలిరిగి ఉన్నది
ఓ అయితే గూడ ఏముందండి మీరు అందరూ వెళ్తున్నారు గదా
వెళ్తున్నాం గనీ ఇగ వాళ్ళ మామ కొడుకు వాళ్ళ చిన్న మామ చెప్పినట్టు వాళ్ళు ఇనాలే ఇప్పుడీ ఈ నాల్ రోలే తర్వాత ఏమీనరు గనీ ఇగ
అవును ఈ నాలుగు రోజులు మరి వాళ్ళ చిన్నమామ గారు చెప్పద్దా మరి
అద్దన్నరు ఆళ్ళకు గూడ మా ఆయన చెప్పిరు ఒక టెంట్ ఏయొద్దటేయవే అద్దు అన్నరట
ఆహా అట్లనా
అవునండి ఏమైతదో ఇగ ఇగ రేపు ఒకరోజు అయితే అయిపోతతి తియండి ఎవరైనా చేసు తర్వాత వాళ్ళే చేసుకుంటరు వాళ్ళే తింటరు
మధ్యలోల్లది ఏమి ఉండదండి తర్వాత వాళ్ళు మధ్యలో
అదే మరి ఇగ మన పైసలతోని చేయ్యడానికి ఇబ్బంది పడతరు మరి వాడే ఎస్తుండేగ టెంట్ అయితే మాంటె రెండు వేలు మూడు వేలు ఖర్చు అవుతుండే పాపం వాన్ని కూడా సంతోషం ఉంటుండే అది ఎస్తే కానీ ఎయ్యనియ్యలె ఆ అక్కడ ఇంటి ముందటికి పోతే అక్క ఇల్లులా గనపడతంది అస్సలు ఫ్రెండ్ ఇల్లులా గనపడతలేదు
ఎవరైనా చస్తే కూడా ఏయించుకుంటరు అంత పెద్ద పెళ్లి చేసుకుంటున్నడు మరి ఒక టెంట్ ఎయ్యొద్దా
ఆ టెంట్ ఎస్తేనే కదా పెండ్లిలా గనపడేది
ఆ ఇంటికి లైటింగ్ కూడా ఏసుకుంటే మంచిగ అనిపిస్
కొంచం ఏయ్లే లైటింగ్ కూడా ఎసుకోలేరు
ఉమ్ ఈ రో ఈ రో ఈ రోజుల్లో అయితే అది కామన్ అయిపోయింది చిన్న పనికి కూడా లైటింగ్ వేస్తరు
మేమైతే మా మనమరాలు బర్డే కూడా వేసినమండి మేమైతే
అవునండి అ అట్లనే ఉంటది చిన్న చిన్న ఫంక్షన్ లోనే బాగా సంతోషం అనిపిస్
ఆ లైటింగ్తో వెలుగుతో చూస్తే వెలుగున్న న గనవడతదని ఇగ ఆ అప్పాయి ఇగ చిన్నప్పటి నుండి ఆళ్ళ నాన్న జనిపోయిన్నప్పటి నుండి ఇక్కడే వెరిగిండిగా
ఆ ఇంకా ఎట్లా జెప్తే అట్లా విన్
అట్లా ఇనాలె లేకప్ పోతే మళ్ళేమన్నా అనరా ఇనక పోతే ఆ బాగా ఐపోయిందా వేరేయి పోయిడిన్నాటు ఇప్పుడుగ భార్యఒచ్చి నాంక ఏర్పడతుది వాళ్ళది మేనమా వాళ్ళది
అవునండి మరి నిన్న మీరు పొద్దుగాల్ వరకు ఉన్నారా అక్కడ
లేదండి పన్నెండ్ ఒకటి అయిపోయిందండి
ఒకటి పయిన్నా
నిద్ర లేకుండే మళ్ళా నిన్నా ఉంటే బాగుండదన్ ఒచ్చేసినా మళ్ళా
ఉహు నిన్న నైట్ లో లొల్లి అయిందట గదా మరి
ఊ ఏ లోళ్ళైందా తెలవదండి ఎవరన్నారు
ఆహా ఇగుంది వినడానికి అచ్చిందయితే
ఏ దేని గురించి న్నరు
ఆ ఏమోనండి ఇదీ ఐతే బాయిస్ బాయిస్ వాల్లే జ ఝగడా పర్లేదు జగడా మాడిందని
ఎప్పుడో వెట్టుకున్నరని
ఆ హ గొడవ పెట్టుకున్నడని విన్నానండి ఆ డీజె లేకుండే ఏమో అండి వేరేటొళ్ళే ఇది సమద్ అస్ సంబంధం లేని వ్యక్తి లు ఇద్దరు కొట్లాడుకున్నారని విన్నానండి
అవున్ ఇంతకుముందు నా సిస్టర్ అన్నర్ గన్ నేనే అన్నా హట్ అక్కడ డీజే ఎం లేకుండే ఎ ఎక్కడ గొడవ పెట్టిరైతే అన్ నేనన్న
ఆ అక్కన్నె పెళ్ళి ఆ ఫంక్షనాల్ దగ్గర ఆ ఫంక్షనాల్ దగ్గర అన్నో మర్
సరే అండి మాట్లాడినందుకు ధన్యవాదములండి
ఆ ధన్యవాదాలండి